హలో హలో బావున్నారండి?
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నావండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడు కొంచెంసేపు టైం పాస్ టీవీ చూస్తా ఉన్నాం తిన్నారా అండి
ఆ ఆ తిన్నాం ఏం లంచ్ చేసారు
మేము ఇవాళ చికెన్ చేసినాం అండి మీరు
హు నేను కాకరకాయ చేసినం
ఆ
ఊ
మా పిల్లలు చికెన్ కావాలి అనేసరికి వాళ్ళ డాడీ తీసుకొచ్చిండు అండి.
సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు ఏమేం బాంటకాలు
సంక్రాంతి చాలా రకం చాలా ఆ మంచిగా చేస్తున్నామండి చాలా రకాల వంటలు చేసుకున్నాము హు స్వీ టు హార్ట్ చక్నాలు కారపూసలు గారెలు అరిశే లు నెక్స్ట్ బాదుషాలు చేసుకున్నాం లాడ్ లడ్డలు చేసుకున్నాము ఖర్జులు చేసుకున్నాము చాలా చేస్తున్నామండి సంక్రాంతి ఫెస్టివల్ కి మీరు అండి
మేము కూడా చేస్తున్నామ అండి అన్ని చేస్తున్నాము గారెలు కారాపూస ఆ లడ్డూలు రవ్వ లడ్డు బొంది లడ్డు బొంది లడ్డు చేస్తారా అండి మీరు చెయ్యొస్తదా
ఆ చెయ్యొస్తదా అండి
ఎలా చేస్తారండి
ఆ ఫస్ట్ ఇది శనగపిండి తీసుకురావాలండి శనగపిండి మంచిగా తడిపి ఉ మంచిగా ఇట్లా జల్లెం లాగా ఉంటది కా పూస అంటే కారపూస తీయడానికి అట్లాంటిది ఒకటి తీసుకోవాలండి మళ్ళీ ఆయిల్ వేడి చేసిన తర్వాత మంచిగా దాంట్లో జల్లె లో వేసి ఇట్లా తిప్పి తిప్పుతా ఉంటే కింద బొంది కింద వస్తుంది అది ఆయిల్ లో పడ్డా వెంటనే మంచి తొందరగా కాలిపోతుందండి బొంది బాగా రెడ్ అయ్యే వరకు చూడొదు రెడ్ అయితే మళ్ళీ ఏమవుతుంది అంటే లడ్డు కట్టడానికి రాదు
ఆ ఇట్లా కారాలాగా అయిపోతది
ఆ కారలాగ అయిపోతదిమరి మెత్తగాంటే లడ్డు తొందర కరాబ్ అయితది దాన్ని ఒకటి మీ యం లాగా ఉండాలి ఒకటి అంటే కాల్సిన తర్వాత ఒక వాయనం తీసిన తర్వాత మనకు అర్థం అయిపోతుందండి అంటే ఎంత కాలింది పిండిలా నే వుందా లేకుంటే కరా కరాలాగాయిపోయి అంది మనకు అర్థం అయిపోతుది ఆ అది మీడియం ఉండాలి బాగా కరకరలాడినా కాని తనవాత దా ఆనకం పట్టుకోదు మన లడ్డు అది రాదు ఆ అదే విధంగా మళ్ళీ మొత్తం మెత్తగా చేసినం అనుకో లడ్డంతా దగ్గరికై అది కొంచెం లోపల నుంచి తొందర కరాబ్ అయిపోతది మొత్తం బూజు వచ్చేస్తుది తొందర ఒక వన్ వీక్ లో వచ్చేస్తుది ఎట్లా మన పండగకి అన్ని ఐటమ్స్ చేసుకుంటాం కదండి ఇగ అంత తొందర అయిపోవు కదా అది ఇది తినే వరకి బాగానే టైం పడుత
టైం పడతది ఆవును హు అయితే ఎలా ప్రిపే ప్రిపేర్ చేస్తారా అండి మీరు
ఇగ మంచిగా అట్లా బొంది కొట్టిన తర్వాత నెక్స్ట్ ఆనకం పడతాం ఇప్పుడు మనం ఎంత పిండి తీసుకున్నాం అంటే స్వీట్ కావాల అంటే కొంచెం చక్కెర ఎక్కువ తీసుకోవాలి క్వాంటిటీ
ఆ
హ్మ్ అట్లా పాన్క ఆన్కం పట్టిన తర్వాత ఈ బూన్ది మొత్తం మొత్తం దాంట్లో వేసి కొంచ అంటే కొంచెం ఒక్క రెండు నిమిషాలు అట్లా ఉంచితే మంచిగా ఇట్లా మానకం మొత్తం పట్టేసుకుంటది అప్పుడు లడ్డు కట్టడానికి ఈజీ ఉంటదండి
అవునా
ఏంటంటే అది మొత్తం ఓపెన్ చేయొద్దు అది వే ఆనకం అనేది ఎండిపోతా ఉంటది మనకు కావాలసి చేసిందంతా తీసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేయాలి లడ్డు
ఆ ఆరిపోతే మళ్ళీ రాదు కదా హ్మ్
చాలా ఈ చేతులుయితే చాలా రెడ్ అయిపోతాయండి
అవునా అండి మ్మ్ హ్మ్
మీర ఎలా చేస్తరండి మరి
చేయడానికి రాదండి బూందీ లడ్డుూ అందుకే మిమ్మల్ని అడిగాను
అవునా చాలా బాగుంటది స్వీట్ మా మా సార్ టి మా పిల్లలు లడ్డుూ అంటే అది ఏంటంటే కొంచెం వాళ్ళకి అట్రాక్టివ్ కావడానికి ఒక వాయనం అంటే కొంచెం పిండి కలిపేసి ఒకటి కొంచెం గ్రీన్ కలర్ కొంచెం రెడ్ కలర్ మిగతాది ఎట్లా ఎయల్లో కలర్ లో ఉంటది ఇట్లా కలర్ఫుల్ గా ఉంటే పిల్లలు అట్రాక్టివ్ కోసం అయినా తింటారు అనేసి అసలు ఫుడ్ ఫుడ్ కలర్ హెల్త్ కి కూడా మంచిది కాదు అయినా కొంచెం వాడుతా లైట్గా
అవునవును
ఇప్పుడు మనం హోటల్స్లలో ఆ బేకరీలలో చూస్తాం కదా కొంచెం చెం కలర్ ఎ గ్రీను రెడ్ అట్లా అక్కడక్కడ కనిపించేటట్టు కొంచెం వేసి చేస్తే పిల్లలకి చాలా ఇష్టము అండి మా పిల్లలు స్వీట్ బా తింటారు
అవునా అండి
ఇష్టం స్వీట్ ఐటెమ్స్ అంటే ఆ కారపూసలు అవి ఇవి ఎక్కువ తినారండి
హ్మ్
లడ్డు బాదుషా మ్మ్ ఇవి ఏంటి కారపూసలు ఎక్కువ తినారండి చక్నలు కొంచెం ఈ అరీసెలు తింటారు బెల్లం అరిసెలు
మ్మ్ బెల్లం ఆ నానకం పట్టడానికి రాదు మా అమ్మ పడుత తది మంచిగా ఈ రవ్వ లడ్డు రాదు గాని ఇది అర్షల్ ఆనకం మంచిగా పడుతది అమ్మ సూపర్ ఉంటాయి
అవునా నాకు వస్తుందండి నేను చేస్త ఇక నేను దాదాపుగా అన్ని నేర్చుకున్నా వంటలు అర్షలు కూడా చాలా బాగా చేస్త మా సారు కోసం ద ఇట్లా ఫెస్టివల్స్ అనే కాదు మధ్యలో కూడా చేసేస్ అస కావాలంటే
అవునా మ్మ్ హ్మ్
కొంతమంది దానికి డిస్టి తాగుతది ఇది తాగుతది అని చాలా నమ్మకాలు పెట్టుకుంట
అవును అవును అండి నిజమే నైట్ నైట్ ఇస్తారు ఎక్కువ అసలు డే టైం లో చెయ్యరు అరిసెలు
ఇంకా దానికి కొంచెం అంటే అప్పటి జనరేషన్ లో పీరియడ్స్ వచ్చిన వాళ్ళ దగ్గర రావద్దు అవి పగ ఇట్లా మెచ్చుకుంటే అట్లా ఇట్లా అంటారు కానీ అట్ల ఏం లేదండి ఆనకం పట్టడానికి వచ్చింది అనుకో అది పర్ఫెక్ట్ అండి
అంతేనా ఆయిల్ కూడా ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ పడుతది అంటారు కదండి నిజమేనా మరి
కానీ దానికి ఏంటంటే దాన్ని మొత్తం ఆయిల్ వేయించిన తర్వా అంటే కాల్చిన తర్వాత కొంచెం మే ఇక్కడ సైడ్ కి తీసుకుంటాం కదా కొంచెం ఇట్లా గట్టిగా వతే పీట ఉంటది దొరుకుతది మనకి మార్కెట్ లో అది తీసుకున్నాం అనుకో దాని ఇట్లా గట్టిగా ఒత్తితే అది ఇప్పటికి మెత్తకు కూడా ఉంటదండి మెత్తగా ఉంటది నెక్స్ట్ ప్లస్ ఏంటంటే దాంట్లో ఆయిల్ కూడా ఎక్కువ పట్టది. బాగుంటది మనం మనం ఏం చేస్తాం ఆయిల్ లో నుంచి ఇచ్చి తీసి ఇట్లనే పక్కన పెట్టినాం అనుకో ఆయిల్ అంతా అట్లానే ఉంటది.
అవును
ఆ నేను అట్లా చెయనండి మంచిగా ఆన్కాం అంతా పట్టేసి దాని మీదకిళ్ళి నెయ్యి ఇస్తా ఎందుకంటే పిండి తొందరగా గట్టి పడద్ద అనేసి దాని మీద కెట్ల ఇట్లా నెయ్యి వేసేస్తా నెయ్య వేస్తే అది మె మెత్తగా కూడా ఉంటది స్పాంజీ లాగా ఇట్లా పొంగుతది మెత్తగా ఉంటది. నెక్స్ట్ ఇంకేంటంటే నేను నువ్వుల పొడి కూడా చేసి వేస్తాను దాంట్లో కొంచం నువ్వుల పొడి ఆ కొబ్బర పొడి చేస్తా ఇంట్లోనే తయారు చేస్తా అంటే కుడకలు తీసుకొచ్చి మిక్సీ పట్టేసి పౌడర్ చేసి వేస్తా నెక్స్ట్ ఇవి నువ్వులు ఉంటాయి కదండి దాన్ని కూడా కొంచెం ఏం చెప్పి మంచిగా మిక్సీ పట్టేసి కచ్చడ బబ్బా ఇట్లా బాగా మెత్తగా కాదు. నార్మల్గా ఇట్లా క్రిస్పీగా వచ్చేటట్టు అన్ని ఏస్తా ఆ ఇలాచి వేస్తాను ఇవ అన్ని వేసి మంచిగా ఆనకం పట్టిన తర్వాత పై నుంచి నెయ్యి వేడి చేసి వాటర్ వాటర్ వ స్తాది దాని మీద వేసి మూత కప్పేస్తా ఇక మనం ఆయిల్ పెట్టే అది ఇది చేస్తారు పిండి మళ్ళీ గట్టిగా అయిపోతది అది పైన మనం ఆయి లు ఐన నేయ్యి వేయకపోతే అది గట్ గట్టిగా అయిపోతది తొందర అంటే గట్టిగా అయిపోతది అదే ఆయిల్ ఉన్నదనుకో అది తొందర గాలి అనేది. ఇది లోపలికి వెళ్ళదండి మనం ఎంత క్వాంటిటీ లో మెత్తగా చ ఉంచుకున్నాము అదే క్వాంటిటీ లో మన మన పిండి అయిపోయే వరకు మెత్తగాని ఉంటది పై నుంచి ఆయిల్ అయినా నెయ్యి అయినా వేస్తే నాకు నార్మల్ ఒకసారి అండి అంటే దీంట్లో చెప్పచ్చో చెప్ప తెలిదు కానీ నార్మల్ నాకు పీరియడ్స్ అంటే ఆనకం అంతా అయిపోయింది పక్కన పెట్టేసిన సడన్ గా పీరియడ్స్ వచ్చిన నా టైమే కాదది.
ఆహఓ
వచ్చినయి పొంగినాయి అంతా బాగానేంది కానీ ముందు వాళ్ళు ఎందుకు అట్లా అనేటోలో తెలువది.
అనా అయినా పాతకాలం లాగా ఇప్పుడు ఏది కూడా లేదులేండి.
నాకు అందుకే అనిపిస్తది ఆనకం పర్ఫెక్ట్గా వస్తే మనం మాటలు వేస్ట్ అనిపిస్తది. ఆ నా నేను ఫిక్స్ అయినా అండి అ ఎందుకంటే నేనే చేసి ఇప్పుడు అదంతా నేనే చేసినా ఇంకా నేనే కాల్చినా నేనే తీసిన అంతా పర్ఫెక్ట్గా వచ్చిందన్నప్పుడు ఆ మాట అబద్ధం అన్నటే కదా
అంతే కదా మరి
నాక అప్పుడు పర్ఫెక్ట్ వచ్చినప్పుడు హరే అంటే అప్పటి జనరేషన్ లో ఏంటంటే ఫ్యామిలీ చాలా పెద్దగా ఉండేదండి. చేసినా వెంటనే తినేస్తే అక్కడ ఉందా అంటే ఇవి పిండి వంటలు అంటే కొన్ని రోజులు ఉంచుకొని తింటారు కదా ఒకటే రోజులు అయిపోవాలని లేదు కదా
అవును
అట్లానా మరి ఏమో తెలువది. అప్పటి వాళ్ళకి తిండి అనేది ఆ అప్పటి వాళ్ళకి కరెక్ట్ గా ఫెస్టివల్స్ కే తినేటి చేసుకునే వాళ్ళు కాబట్టి దాన్ని అంటే కొంచం పక్కకుంచడానికి అట్లా చెప్పే వాళ్ళేమో అండి మరి
ఏమో అండి ఇగ తెలివదు అప్పటి పెద్దవాళ్ళు కానీ అప్పుడు పెద్దవాళ్ళు ఏ ఏది ఏది చెప్పినా గూడా ఉమ్
ఏదో ఒకటి ఉంటది కాని రీజన్ ఉంటది కాని నాకు ఆ రీజన్ అప్పుడు కరెక్ట్ అనిపియలేదు ఎందుకు అంటే నాకు కరెక్టే అయినాయి కదా అనిపించింది నాకు
ఏ మీరు అట్లా అనుభవించిరు గదా అట్లా ప్రయోగం లాగా అయిపోయింది అట్లా అయ్యేసరికి నమ్మలేకపోయిండు
కూడా అయినాయి కదా మరి ఎట్లా మరి అల్లా మాట తప్ప నేను చేసింది కరెక్ట్ అసలు నాకేం అర్థం అర్ధం కాలేదా
అర్ధం గాలే అందుకే
ఉమ్ నా నేను కొన్ని కొన్ని ఆ ఏంటంటే కొంచెం మన బామ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చెప్తరు గదా ఇది ఇట్లనే చేయాలంటే అది ఎందుకు అట్లా చేయాలి ఒకసారి మనం ఇట్లా చేసి చూస్తే
అవును
అ దాంట్లో ఏమొస్తది ఏంటి తేడా అనేది కూడా మనకు కూడా తెలుస్తది గదా ఇప్పుడు వాళ్ళు ఇట్లా చెయొద్దని జెప్ప చెప్తరు కానీ దాని రీజన్ మన దాని రీజన్ మనకి చెప్తలేరు అదే విధంగా మనం మన పిల్లలకి ఇట్లా చేయొద్దని జెప్తాం కానీ దాని రీజన్ మనకు తెలక మనం కూడా వాళ్ళకి రీజన్ జెప్ అది అట్టనే క్వశ్చన్ మార్కే ఉండిపోతది ఇప్పుడు మనకి క్వశ్న్ కి ఆన్సర్ ఉంటేనే నెక్స్ట్ మనకు చెప్పడానికి కరెక్ట్ ఉంటది మమ్మీ ఇది ఎందుకు ఇట్లా చెప్తున్నారు మీరు
కానీ ఇప్పుడు పిల్లలు అడుగు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు ఆల్రెడీ
వాళ్ళు అడుగుతున్నారనే సే నేను కూడా కొన్ని ప్రాక్టికల్స్ గా నేను కూడా కొన్ని అట్లట్లా ఆ మా నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చెప్తే నేను కొన్ని ప్రాక్టికల్ గా చేసేసానండి అట్లా
ఆహా ఉమ్ హు అదే ఇప్పటి పిల్లలు అడుగుతున్నారు అప్పుడు మనం ఏం అడగలే ఏదైనా గుడ్డిగా ఉన్నాం గానీ ఇప్పటి పిల్లలు అది ఎందుకు ఇది ఎందుకు అట్ల ఎందుకు బాగా క్వశ్చన్స్ ఏస్తున్నారు ఇప్పుటీ పిల్లలు
అవునా సరే అండి మరి
సరే ఆ ఓకే అండి ఇంతసేపు మాట్లాడినందు కు చాలా ధన్యవాదాలండి ఓకే
ఓకే అండి